ఫోన్ మాట్లాడినాడు చెప్పు
అనాస
మేం ఏం చేయలేదు
తిన్నావా
లేదు ఇంకేం చెప్పు
ఎడకన్నా పోదామా ఈరోోజు
రాపోదాం పార్క్ కు పోదాం
ఏ పార్క్ కి
మున్సిపల్ పార్క్ కి
మ్ పోదా
చూసుకని వధాం
నిజంగా
ఆ
మ్ సర పనని చేసస్ా
ఆ
నువ్వు కూడా అన్నీ చేసేసి ఉండు రెడీగా పోయేసద్ద్దాం మధ్యాహ్నం మద్యాహ్నం కాదు త్రీ త్రీ త టిట్వ ఇంకెప్పుడు పోతావు కోరు బోయి మళ్ళప్పుడుతిరుకొని వస్తావు
సిక్స్ క అలాగా
అబ్బా పెద్ద ప్లాని ఎ పో మనోరంని ముడుగాట్లో రావాబదు
ఈ రోజు ఏము ఉంటది సండే అయితే ఉంట కుట్టదే
ఉంటాయి అన్ని ఎప్పుడుూ రైడ్లు అవన్నీ ఓపెన్ లోనే ఉంటాయి డన్
లే ఏదో కొత్త కొత్తగా పెట్టినట్టున్నారు
ఏం లే జస్ట్ అవి గేమ్స్ మాత్రం పెట్టినారు రెండు మూడెమో అంతే
ఆ
ఇంకేం పెట్టలే
వాటర్ బాటిల్స్ ఏదో పెట్టారు వాటర్ బాల్స్
స్విమ్మింగ్ పూల్ లాగానే అది ఎప్పటి నుంచి ఉంది
నేను ఫోన్ లోపల్ జాను పెట్టింటే
హు
ఆ
పదాలైతే
హు
హు రేపేంది స్పెషల్
మై సిస్టర్ కమ్ అని చెప్పింది సర్ప్రైజ్
సర్ప్రైజ్ ఆ
హా నేను చెప్పద్దన్న ఇంట్లో డాడీకి చెప్తాది అవ చెప్తా తన
హు
జ పోతద
ఉ
ఇంకా అదికి లీవ్లు ఇచ్చినారంట ఫోర్ డేస్
ఇప్పుడు రేపటి నుంచేనా
అది ఇప్పుడు ఈ రోజు రేపు వస్తుది
మాబడిచ్చిన మాకైతే తెలుగైనోళు లాస్ట్ సాటర్డే సెకండ్ సాటర్డే కదా హాలిడే కద మాకు
వాళ్ళకి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి వన్ డే ముందుగానే చెప్పారంట పెట్టుకోండి లీవ్ అని
ఆల్మేలు కలి కూడా కూడా వాళ్ళు కలిపేసి ఉంటారు హ అంతేలే మళ్ళీ మండే నుంచి కంటిన్యూ
ఆ
ఇందకా ఎన్నిరళ
అయిబోతుంద ఆగస్ అట్లా అయిపోతుందేమో
మాది మాదిగడ ఆగస్టు లోకి అయిపోతుంది
ఆ
మీ అక్క మనకనా టూ ఇయర్స్ పెద్ద కదా
ఆ
ఇంకా నేను ఐదు సంవత్సరాలు జరిగిను కదా మినిమం
అ వాళ్క అక్కతో కూడా ఇంకో అక్క కూడా ఉంది పెద్ద అక్క పదం కూతురు ఆయ అక్క కూడా మా అక్క రాకముందు నుంచి ఉంది
హ అదే అదే కాలేజ్ ఆ
కాాలేజ్
ఓ
అ ఎక్కువ లాంగ్ అడ
ఉ యాడ చిత్తూరా
కుప్పం
ఉ
మెడికల్ కాలేజ్
పడప కదా
హ్మ్ హ్మ్ హు
మ్మ్ కుప్ప అంట కడపదే కడప దగ్గరే వస్తుంది
హ్మ్ యా
మేము మా ఫ్రెండ్స్ అరుణాచలం మొదాం అనుకుంటున్నాము చూడాల వస్తావా
ఆ
మ్మ్
నువ్వు ఎడ మీ సంత్ త్తనంత చేసుకొని వస్తావేమో
ఏం ల్యా
మ్మ్ ఎప్పుడు పోతావా చెప్పు వస్తా
ఏమ సాటర్డే సండే అనుకుంటం సాటర్డే సండే
మ్మ్ ఏం ఉంటుంది ఆడ పోతే
ఏముండదు దేవుడి దర్శనం ఉంటది గిరి ప్ర్రదక్షిణ ఉంటది అంతే
స
ఏమే
నేట్లాంటి వాటికి వచ్చి నేనేం చేసేది
రా ను్వు కూడా దర్శనం చేసుకుందివా
ఆహ
హ్మ్ హు మా మా మా బాస్ అది బస్ దిగుడు ఆడుండేది
ఇకా పో ఇప్పుడు చెల్లకయ ఎడుకనే పోవాలలా
చల్గాంటిే ఆడిపోతాను బ్లూల్యాండ్ వదా క
ఆ
బ్లూ ల్యాండ్ బ్లూ ల్యాండ్
బాగుంది నేను యూట్యూబ్ లో చూసా వేరే వాళ్ళు పోయిన్నారా
ఎప్పుడు రీసెంట్ కాదా ఎప్పుడుదోన
అంటే ఫోర్ మంత్స్ బ్యాక్ అట్లా
ఆ
భయంకరంగా ఉంది
కానీ అడి ఏం బాలేదు
నై అసుఫై ఆ స్ సఫ్
మ్మ్
వాళ్ళు ఉండారు యూట్యూబ్ లో తమిళ వళ్ల్ ఏ
మ్మ్ తెక్కలక్క ఏం జలాల
వాల్ద చూసి చెప్తానుండు
ఉమ్
వాళ్ళది ఛానెల్ పేరు కాదు కాని ఏదో పెట్టుకొని ఉన్నారు.
వాళ్ళు తిరుపతికి వచ్చినారా?
తిరుపతి ప్రాల
తిరుపతిలోనే బ్లూ ల్యాండ్ ఉండేది.
అవునా
ఆడి
సెవెన్ హండ్రెడ్ టికెట్టు
ఆ అదే
ఆ
అ అది బాలేద్ అన్నారు.
బాగాలేదు ఏం లేదు స్విమ్మింగ్ పూల్ ఉన్ను అడ ఉంటుందింట అంతే ఇంగ ఏం ఉండదు.
ఉమ్ అదే అ స్విమ్మింగ్ పూల్ తీ సెవెన్ హండ్రెడ్, కానీ ఎంజాయ్ చేసేవాల్ చే చు
ఆ ఫస్ట్లో స్టార్టింగ్ లాండ్ నువ్ పోయినారు కథ
ఉమ్ అప్పుడతే కొత్తా అప్పుడవరు తెలీదు కదా
వీళ్ళు జాను వాళ్ళు కూడా పోయిన్నారు. వీళ్ళు కూడా ఎంత మంది
ఆ అప్పుడు అయితే అట్లలే ఉండేది నేను
అబ్బో
ఉమ్ ఆ పిల్ల స్కూల్ డేస్ లో కూడా అంతా బాగునింది నాతో.
మీ స్కూలనా? ఉమ్
ఇప్పుడ్ పోతే కూడా నాతోనే ఉంటది ఆది.
ఉమ్ సేమ్ క్లాస్ ఉమ్
మనకన్నా పెద్దది
ఉమ్ వన్ ఇయర్ ఆ మీ అక్క క్లాస్ ఆ
వన్ ఇయర్ పెద్దంతే నన్ను అక్క అన్నద్దు అనింది ఫ్రెండ్షిప్ డే రోజు
అట్లాంటే మన ఏజే ఉంటది అంటే టూ థౌజండ్ ఫైవే ఉంటుంది
ఆ లేదు వన్ ఇయర్ పెద్ద
పెద్దయినా ఇయర్స్ ఏమ ఉంటాయి కొంతమందివి
ఏం ఆ పిల్ల నాతో అట్లా వద్దులే ఆ బాండింగ్ మనకే అం పేరు పెడ్ట విలువలయనిది
అవును ఎంతనా
అ
క్కచేలుల్లోదవ అవున అది బాధ మీకు సెట్ చేసినా చెప్పచ్చు కదా ప్రాసెస్ మేము కూడా నేర్చు
రాజప్త పల్ బ కాల బెటిే చలార్ పెట్టుకోవాల
అ
బాదం పళది ఉంటే అమ్ముతారా కదా పౌడరు
పౌడర్స్తా నా ప మండ జయవా
ఆహా లేదు లేదు పౌడర్ తెచ్చుకోవాలం
అ
తెచ్చుకొని ఈ చల్లారిపోయిన పాల్లో సపరేట్ గా ఒక దీంట్లో కొన్ని పాలు తీసుకోవాలి
అ
తీసుకొని ఈ పౌడర్ బాగా మిక్స్ చేసేసి ఆ పాలల్లో బసేలా
అంటే పాల్ సపరేట్ అన్ని ఒకేసారివయకుండా సపే బయటకు పాలు తీసుకొని దాంట్లో కలుపుకొని మళ్ళీ దీంట్లో కాల ఆ
కొంచెం వేడిగా ఉన్నా పాల్ చెడిపోతుంది
అ
కూడా మళ్ళీ వేసుకోవాలి చల్లార్ నాకే వేసుకొని మళ్ళీ అంత ఈ పా ఈ పాలు కొంచెం పక్కన పెట్టుకున్నాం మళ్ళీ పౌడర్ వేసేదానికి ఆ పౌడర్ అంతా మ చేసి అంత ఒక ఒకే పాలు చేసే అలా
అంటే పౌడ్ పాలల్లో కలుపుకొని దాని తర్వాత ఆ పాలు
ఆ దీంట్లో పోయాలా పోస్ కున్నాక షుగర్ వేస్తామా
ఆ
షుగర్ వేసినాక ఫ్రూట్స్ అన్ని వేసుకోవాలి నీక ఏమేమి కావాలో ఆ ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టుకొని దీం ప్లేస్ కునే ఫ్రిడ్జ్ లో పెట్టుకునే అలాంటిే
అంతే అంటే కేక్ లా తయారయిపోతుందా
ఆహ లేదు జ్యూస్ లాగా అంటే మనకి పాలు చిక్కగా ఉండాలి
అ
వాటర్ పోయకూడదు ఎక్కువ ఏమ అంటే చల్లారి పెట్టాలి అంతే ఒకసారి నేను వేడిగా ఉన్నప్పుడే అన్ని వ వేసిడా చెడిపోయింది ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు
చెడిపోయిందిప అన్ని వేస్ట్ కదా ఫ్రూట్స్
పులువన్నీ వేస్ట్
ఉ
హ
ఎత్కొని రాకు మధ్యాహ్నం సాయంత్రం
ఉ సర
అట్ట యితి అంత తాకుండా అయిత్ బట్ ఎత్కోరరా నాం కోసం
ఆ సరేలే ఎట్కని వస్తా మూడు సాల మ అభ్యాసంంట ఎప్పటికకి
ఊ ఇది మూడో సారా
ఆ మూడో సారి
సరేపోరా
ఊ
ఊ ఇంకే మ్
ట్రాన్సి అయిపోత జ్యూస్ హా
అంత ఓపికలా ఫ్రూట్స్ కూడా ఏం లేవు ఇంట్లో
నేను కూడా డాడీకి బాగాలేనప్పుడు తెచ్చి ఉంటారు చూడు అవన్ని మగిలిపో వెంటనే చేసినా అరటి పండు మాత్రం తెచుకున్నా మిగతా అన్ని ఇంట్లో ఉన్నాయి పప్పులు గి ప్పులన్నీ
హు డ్రై ఫ్రూట్స్ కూడా ఏసావా ఆల్రెడీ బాధ మిక్సీ లో వచ్చి ఉంటాయి
అవి చిన్న చిన్న కోసి వేసా తింటారు మనకు కావాలంటే యేసు కోచ్చు మనమే
ఫ్రూట్స్ వేసినావా లేదంటే డ్రై ఫ్రూట్స్ ఎసినావా
ఫ్రూట్స్ వేసా నేను దానిమ్మ గ్రేప్స్ అటిపండు అన్ని ఎసా
హు
ఊ
సరే అయితే రా మల్ల సాయంత్రం మర్చిపోకుండా
ఆ సరే
ఎన్ని గంటలకు ఒస్తావు
వస్తలే ఫైవ్ కట్ల
ఫైవ్ క్యా పైకి వచ్చి ఎప్పుడు వెళ్ళిపోతావ్ వస్తావానువ్వు ఫైవ్ ఫైవ్ వస్తే సిక్స్ థర్టీ కట్ట మా బాబు వచ్చేస్తాడు ఉహు సరే సరే బ ఊ